హలో
చెప్పు బాగయిందా ఆ హలో
ఆ
ఏం చెత్తన్నవు
ఏం చేయట్లే
తిన్నవా మధ్యాహ్నం
తిన్న
ఏం కూర
ఆలు
హలో
హలో మా దగ్గర ఎం కర్రీ తెలుసా ఇప్పుడు
ఉ
క్యాలీఫ్లవర్ చారు
అబ్బో
ఆ ఏమనుకుంటానవ్
మాది నాది తోట నాదిది పొద్దున ఇం కూర బీరకాయ
చు చూసినావా నేను పెట్టిన ఫోటోలు చిన్న ఇల్లులాగుంది పక్కన
చూసినా అంత అబ్జర్వ్ చేయలే
చూడు అవే
ఓకే మీరు ఎప్పుడు షిప్ట్ చేసే చెప్తే అప్పుడు అమ్మొచ్చి నాన వచ్చి చూత్తరు
ఎప్పుడు షిఫ్ట్ అయితమో తెలీదు ఎప్పుడు షిఫ్ అయి తెలీదు ఫస్ట్ అయితే వచ్చి మనీ మాట్లాడాలి కదా రూమ్ రెంట్ మగా మాట్లాడితే తక్కువ చేస్తే ఆమా మొత్తం ఒసారి క్లీన్ చేసుకొని వెళ్త
వాళ్ళు మంచిగుంటా మ మిగతా ఇద్దరు
ఆ మంచిగనే ఉంటారు
మీ క్లాస్ ఎన మీ గ్రూప్ ఏన
ఆహ చె మా ఏ హెచ్చేసా గాని వేరే గ్రూపులు వేరే బ్రాంచెస్ ఈ అంజలి సివిటి
అ
ఇంకొక అమ్మాయి సి సోని అనేటి అమ్మాయి ఇంకొక అమ్మాయి సీవిటి సునీత డేస్ కాలర్ హన్మకొండ లోకల్ అ అమ్మాయిది ది డేస్ కాలేజ్ చేయడానికి ఇబ్బంది అయి మాతోనే ఉంటా అన్నది ఆమా ఈ అశ్విని వాళ్ళ గ్రూపె
ఫెస్టివల్ ఎవరు లేరు అందరూ మన సి బీసి అనుకుంటా కొంతమంది హు
ఉఓహ
ఇక్కడ అలేక్యక ఒక షాప్ అంట చూసినావా వచ్చే ముందు ఒక షాప్ ఉంటది పెద్దగా కొంచెం కొంచెం పెద్దగా ఉంటంది షాప్ మధ్యల
ఆ
అట్న్నించి నుంచి కొంచెం ముందుకు పోతే ఇటు సైడ్ గొందు ఉంటది లోపలికి అటు సైడ్ వెళ్ళాలే
అ ఇక్కడ ఎక్కువ రూమ్స్ దొరగవంట ఆరేపల్లి హన్మకొండ లో బాగా రూమ్స్ దొరుగుతాయంట తక్ కూర రేటుకి వతాయంటగాని ఇక్కడ నుంచి బస్సులు ఎతుకొని బస్సులు పోయి ఆ రూమ్ దగ్గర పోయేసరికి కష్టం అయ్యిద్దీ చదువుడు ఉండది ఏముండదు ఆ పని చేస్తే దగ్గర కూడ గోల గోల బద్ధకలకి
గిన్నెలు మా గిన్నెలు గిన్నెల రోజు ఒకరు వాష్ చేయాలా బాక్స్ మాత్రం ఎవరది వాళ్ళే
బాక్సులుం ఎం కట్టుకపోము మేము
ఉ
ఇక్కడే పొద్దున్న పొద్దున్న చేసుకుంటా. అయినా ఎక్కువ తినంగా మేము తక్కువ తక్కువే తింటాం బాయ్స్ లాగా తింటే ఒకేసారి కంప్లీట్ అవ్వదుగా. రైస్ కుక్కరే కొనుక్కుందామనుకుంటున్నా అందరి పొత్తులా.
ఉమ్.
రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకొని గ్యాస్ సిలిండర్యే మాట్లాడుకుంట. ఆహ్ ఆహ్ పోని. తక్కువేం యూజ్ చేయంగా త. కూర పప్పు చీ టీ అట్లాంటివి చేసుకుంటారు. ఒత్తాయిగ ఒక రెండు మూడు నెలలు. ఆహ్ మరి హాస్టల్ కి మూడు వేల ఎనిమిది వందలు పెట్టే బదులు. ఫస్ట్ మంత్ బాగా రేట్లు బాగా అయితాయి మనీ. ఫస్ట్ మంత్ నుంచి తక్కువ అయితాయ్ అంతేగా.
అంతే.
ఉమ్మ్ చూస్తా ఇగ వాళ్ళతో కోసం మాట్లాడాలి ఓ కట్టయిందా
సత్తి గారె.
ఆహ్ వాళ్ళతో మాట్లాడి.
ఉమ్.
నేను అశ్విని ఫిక్స్ శ్రీనిత ఫిక్స్ అంజలి అనేటామే ఫిక్స్ ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయి సోనితో మాట్లాడాలి.
ఉమ్ అప్పుచేయనివాడే మంచోడుగాదు ఆహ్ అది ఆ పేరు మీద మనుషులు కారు.
ఏమో ఒకటి బానే ఉన్నారు. ఐదుగురు సెట్. అదేగా రూమ్ దగ్గర మాట్లాడితే షిఫ్ట్ అయితే ఫస్ట్ మంత్ అయితే ఈ సామాన్లు ఏమి ఉండవుగా ఎవరి ప్లేట్లు వాళ్ళే ఎవరు సామాన్లు వాళ్ళే. ఆహ్ గ్యాస్ రైస్ కుక్కర్ అందరు పోత్తులా బియ్యము సరుకులు అన్ని అందరి పొత్తులా. రూమ్ రెంట్ ఈ పవర్ బిల్లు అవి.
అవి కూడా అందరి పొత్తులే.
ఆహ్ అవన్ని అవి కూడా అందరి పొత్తులే.
కూరగాయలు మరి ఆహ్ కూరగాయల షాపులు ఉంటాయ.
ఉంటాయి ఉంటాయి లేకపోతే ఒకేసారి. ఒకే సారి అన్ని తెచ్చుకుంటాం పెట్టుకుంటాం. అందరు ఇగ వండుకోవడానికి సెట్ అయ్యొద్ది ఇగా. అందరూ సెట్ చేసుకుంటే ఒక మంత్ ఇబ్బంది అయిద్ది ఖర్చులు ఎక్కువై. రం కానీ ఏమున్నా కానీ.
ఓ వేరే వాళ్ళు ఉంటార పక్కన.
ఓనర్ వాళ్ళు లేరు. వాళ్ళు హన్మకొండలో ఉంటారంట ఇది రెంట్. రెంటుకిత్తా అన్నారు పక్కన ఒక ఇల్లు ఉంది చూడలేదా నువ్వు.
ఉమ్. అబ్బా పొద్దున తోటకూర కట్ చేసినా.
ఆహ్.
ఆ డబ్బులు పడ్డాయా
ఏం డబ్బులు
వంద్ దిసేనుతే
ఆ పడలేదు పడినయో ఏమో చూడలే నేను
పడితయి తర్వాత
స్నానం చేయాలి ఉం స్నానం చేయాలి
చేదువు ఆగు పది నీమిషాలు ఆగు
ఆ హ
ఇప్పుడే నానపోన్ చేసి ఈ మాట చెప్పిండు అది నాన్న ఫోన్ చేస్తే ఈ మాట చెప్పిండు
ఆహా
మా వాళ్ళకి చెప్తేనేమో కలుపు పోను కలుపు మీ చెల్లకి
ఆ
వద్దు చదువుకుంటుంది నైట్ మాట్లాడుదులే అన్నా
ఉహు ఎందుకు పని పాటలేదా
నీ గురించే గా కేరింగ్ నిన్నేగ అడిగేది అని నేనుడుగు తున్న
నో ట్యాంక్స్ మీ కేరింగ్ మీ దగ్గర పెట్టుకోండి
ఇట్లా అనొద్దు దీప్తి
నేనంట దీ నేనంట దీపిక
అట్లా అనకూడదు
నేనంటా నేను అంట అమ్మా
అనకూడదు అన్న బానే మాట్లాడతాగ ఫోన్ మాత్రం
బానే
మంచికే మాట్లాడుతున్నావ్ ఫోను నీకేం తక్కువ చేస్తున్నావ్ మేము
అన్ని తక్కువే హ హ
అట్లే నిన్న సిల్వర్ రేట్ చూసినం మేము
ఏంటిది
సిల్వర్ రేటు
సిల్వర్ రేట్ చూస్తే నాకేండి గోల్డ్ రేట్ చూస్తే నాకేంటి
దేనికి అనుకున్నావు
దేనీకో
పటీల కోసం చూసిన
కొనుచుకో పెట్టించుకో చేయించుకో నాకేంటి
ఇది ఫోన్ కాదు ఎందుకు వాగుతున్నావ్
ఇది ఫోనే నా చేతులు ఉన్నది ఫోనే అంటా
అ
హమ్ ఈ రోజు మాకు టెస్ట్ పెట్టారు
ఉం
టెస్ట్ టెస్ట్ పెడితే అది ఎయిటీన్ పే ఒక టెన్ పేజెస్ టీ ఫిఫ్టీన్ పేజెస్ దాకు ఉండదు ఆ క్వషన్ మ తిమ్మిబట్టి అందుల నేను ఫోర్ పేజెస్ రాశిన అటు ఇటు అటు ఇటు కలిపి లెవ్వు మైక్రోబయాలజీ అను ఇంకేదో స ఇకేంటిదో
కావాల పక్కయి
ఏమో ఓత్
మ
ఇంకా అడ్జెస్ట్ అవుతా!
స ఎక్సామ్స్ కి ఇబ్బంది అయితే
ఆ రావే
అప్పుడు ఇయ్యర్ మళ్ళ వారు
అవును మైక్రోబయాలజీ అని ఇంకేదో సబ్జెక్ట త్రీ టైమ్స్ ఇంపోజిషన్ రాయాలి తెలుసా ఇప్పుడు నేను
ఎన్ అందరా నువ్వు ఒకదానివేన
ఇగ రాసిన దాన్ని బట్టి కొంతమందికి ఫోర్ టైమ్స్ మార్క్స్ సేమ్ గాదు జెస్ట్ టెస్ట్ బెడితే చూసిద్ది. ఆ చూడడానికి మాత్ర టెస్ట్ రాసేది.
నింపోజిషనరీ జెప్పింది ఎందుక్
చే ఆఆ క్వశ్చన్ మొత్ తొందరగా ఇగ ఆన్సర్ మొత్తం రాయలేదు గదా అందుకనే నాకు అశ్వినికి త్రీ త్రీ టైమ్స్ పడ్డ కొంతమంది టూ టైమ్స్ కొంతమంది ఫోర్ టైమ్స్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అంతా రాసిన దాన్ని బట్టి
నిన్న కా నిన్న ఏమన్న అనలే గదా కాలేజ్ కి ఆమె పోతుంది. నువ్ పోతే ఆబ్సెంట్ ఐనవనీ
ఏ ఏమనలేదు మాకు పాత కోఆర్డినేటర్ కాదు కొత్త కోఆర్డినేటర్ అందుకే ఏం పట్ తెచ్చుకోవట్లేదు మంచిగుంటంది.
పోను ఫోన్ జేపించ్చీనవేమో అంటరు.
ఏమన్లేదు. ఇంకా!
ఏముంది ఏమిలేదు
ఏం కూరఅండుకున్నావ్?
పొద్దున బీరకాయి.
బీరకాయ ఇప్పుడు
అస్ ఇప్పుడు గూడ అదే ఉంది.
ఉ పొద్దున తెచ్చుకోలేదా!
ఉంది తోటకూర పొద్దుటి కి గూడ ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటాన.
తోట
పొద్ ఆ మళ్ళ లేట్ గాదా పొద్దటి
ఉహు
సరే చేపో స్నానం మరి స్నానం చేసచ్చీ ఫోన్ చేయిపో
సరేలే మరి ఎా నను అత